చెప్పల సిస్టర్
ఏం ఉంది బ్రో ఏం లేదు మీరే చెప్పాలె తిన్నం బ్రో
ఎం కర్రి
ఇప్పుడైతే టమాటా మీరు అర్ధం కాట్లే బ్రో సిగ్నల్ సరిగలేదా మీ కాడ
మాది వంకాయ్ మీ వాయిఫ్ ఫస్ స్ట్రక్ అయినట్టు వస్ తుంది
స్ట్రక్ ఏమ్ అయితలే మీ కాడ్నే స్ట్రక్ అయితున్నట్టుంది నా దగ్గర సిగ్నల్స్ బానే ఉన్నాయి
నా దగ్గర కూడా బానే ఉన్నాయి సిస్టర్
అవునా
సిస్టర్
చెప్పండి బ్రో
ఎం జేస్తరు సిస్టర్ ఇప్పుడు మరి
ఏం లేదు బ్రో
తిన్నారా మరి
తిన్నం తిన్నం తిన్నం
ఇంత మార్నింగ్ తిన్నార అంటే ఇంత ఇంగ నైట్ గూడ గాలె ఇప్పడె తిన్నర
సెవెన్ థర్టీ అయితుంది ఇంకా మార్ నైట్ ఏమి బ్రో అంటే సమ్మర్ వల్ల తొందర్లో చీకటి పడట్లే గాని అదే వర్షాకాలం అయితే ఇప్పటి కళ్ళ ఒక్కొక్కరు పడుకోను కూడా
మ్మ్ అవును
అప్పుడంటే ఇగ ఫోర్ నుంచే స్టార్ట్ అయితది ఇగ చిన్నగా చిన్నగా ఫైవ్ కాగానే ఎక్కడైతది అదే ఇప్పుడు నైన అయినా చీకటి గాట్లే
మ్మ్ సిస్టర్ జెప్పండి మరి ఎంజేస్తలే ఇంక విశేషాలు ఏంటి ఎలా ఉంది రేపు శ్రీరామ నవమి కదా
ఆ బల్బులు గిట్ల పెడతాను బ్రో మా విలేజ్లా శ్రీరామనవమికి మా ఇంట్లో కాదు బ్రో శ్రీరామనవమికి మొత్తం డెకరేషన్ జెత్తరు కదా రాముల వారికి ఇంక కళ్యాణ మండపానికి మా కళ్యాణ మండపం ఎయ్యడము అంటే రాముల వారికి సంబంధించినవి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం మ్మ్ క్లాత్స్ గానీ తలంబ్రాలు గానీ
సిస్టర్
జీలకర్ర బెల్లం తాళి అవన్నీ అరేంజ్మెంట్స్ చేయడం
అవి ఇస్తున్నరు
మళ్ళీ పెళ్లి మండపానికి పువ్వులు గుచ్చడం
అదే రేపు మరి మీరు వెళ్తారా
ఎళ్తాం బ్రో ఎళ్తాం
ఎళ్తర
మ్ మీ సైడ్ ఎత్తర బ్రో మండపం ఇట్లా
మ్మ్ మా సైడ్ ఎస్తారు గ్రాండ్ ఎస్తారు ఇంక మాసైడు
అవునా అంటే ఎట్లా చెస్తరు గ్రాండ్ గంటే మీ సైడు
మా సైడు పన్నెండోందల మంది వస్తారండి
ఆ
పన్నెండొందల మంది వస్తారు
కాదు బ్రో ఎట్ల చేస్తారు అన్నా ఎంతమంది అని ప్రస ఎప్పుడు లే అంటున్నా
ప్రాసెస్ అంటే మండపం ఏస్తారు పెద్ద గుట్ట మీద
ఆ
మండపం ఎస్తరు అన్నదానం చేస్తారు అన్నదానం చేస్తారా మీ సైడు
ఆ చేత్తరు బ్రో చెత్తరు
మా సైడ్ అన్నదానం పెడతారు మళ్ళా మండపాలు వేస్తారు తి తల్తారు ఒక రెండు మూడు తీర్థాలురుతే ఎ ఎగరు పూజ చేస్తాడు మధ్యాహ్నం దాకా పెళ్ళయి పొంగనే అందరు అన్నదానం వడ్డిస్తారు
అ హా చూసుకొని పో ఒకసారి ఆపిల్ ఉంది హలో చెప్పు బ్రో ఆ ఏం లే బ్రో చెప్పు చెప్పాలి సిగ్నల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని అనుకున్నా లేదు ఆ హ ఓకే చెప్పండి బ్రో మరి
మ్ మీరే చెప్ అ
ఎం ఉంది బ్రో